ఎలా ఉన్
యా మీ ఓకే అండి బాగుంది
అండి
బాగున్నామండి మీరెలా ఉన్నారు?
మేము కూడా చాలా బాగున్నామండి
అవునా తిన్నారా?
మీరు అండి?
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు?
అండి
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి మీరు అండి?
ఆ ఎం లేదండి సండే కదా ఫ్రీగా కూర్చోనున్నాం అంటే బయటకి వెళ్ళేసి వచ్చాం
ఆ అండి మ్ మేము అంతే అండి ఖాళీనె
ఎక్కడికెళ్లారు ఈరోజు?
ఎక్కడికి వెళ్ళలేదండి రూమ్ లోనే ఉన్నాము.
ఓకే మీరు ఏదైనా మంచి ప్లేసెస్ విజిట్ చేసినవి ఉన్నాయా
హ అండి టెంపుల్స్ బా విజిట్ చేస్తాను నేను.
అవునా ఏ టెంపుల్స్ కెళ్ళారు?
రీ మొన్న రీసెంట్ గా ఇక్కడికి వెళ్ళానండి ఇస్కాన్ టెంపుల్ కి మ్ చాలా బాగుందండి. బెంగళూరు లో అన్
ఆ దాని విశేషత మీరు చెప్పగలరా?
అంటే అక్కడ రాధాకృష్ణులు ఉంటారండి. మంచిగా అలంకరి చింటారు అక్కడికి మనం వన్ నాట్ వన్ ప్రదక్షినాలు చేయచ్చు ఒక్క కొటేషన్ ఉంటాది హరే రామ హరే రామ అని
అవును
అది చెప్పుకుంటూ తిరగచ్చు అక్కడ మనం ఏమన్నా కోరుకున్నా నిలవేరుతాయని చెప్తారు.
ఓకే
మ్ ఇంకా అక్కడ అన్ని రకాల ప్రసాదాలు ఉంటాయి. మి అక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు చాలా రకాలు ప్రసాదాలు పెడతారులె పొంగలు స్వీట్ పొంగలు
మ్
అన్నదానంలు ఐస్ క్రీమ్స్ అన్ని ఉంటాయి అక్కడ ఇంకా షాపింగ్ చేసుకోవడానికి కూడా అన్ని ఉంటాయి బో రు కొట్టదు మనకి
ఆ
మనం ఇంకా అక్కడ స్వామి దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా అలాంటివి ఇంకా క్రిష్ నుడి టీ షర్ట్స్ ప్రింట్ చేసినవి, బ్యాగులు అట్లంతా ఉంటాయండి.
ఓకె
మ్ మనకి ఏం కావాలన్నా మ షాపింగ్ చేసుకోవచ్చు
ఆ ఓకే అంటే ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తారు?
నైన్ మార్నింగ్ సెవెన్ కి అనుకుంటా అండి ఓపెన్ సెవెన్ టు వన్ దాకా అనుకుంటా తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కొపెన్
ఓకే అంటే మధ్యలో బ్రేక్
ఆ మధ్యలో బ్రేక్ అవును
ఓకే అది కర్ణాటక కిందికి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా అంటే ఎనీ టైమ్ చాలా మంది ఉంటారా నార్మల్ గా
నా సాటర్డేస్ అయితే ఎక్కువ ఉంటారు నార్మల్ డేస్ అయితే తక్కువ ఉంటారండి మేం ఫ్రైడే వెళ్ళాం కాబట్టి తక్కువ ఉన్నారు
ఓకే అంటే మీరు చెప్తున్న షాప్ ఇంకా నీ ఫుడ్ది ప్రసాదం అంటుంటది కదా దానికి పేమెంట్ టా లేక నార్మల్లా
షాపింగ్ అవన్నీ పేమెంటే అండి ప్రసాదం అయితే ఇగ ఫ్రీగానే ఇస్ స్తార్ వాళ్ళు కొన్ని కొనుకునే గూడా తీసుకోవచ్చండి మనం ఐస్ క్రీమ్స్ అన్ని కొను కోవాలండి అన్నదానం అంత ఫ్రీగా జేస్తారు అన్నం సాంబార్ స్వీట్ పొంగల్ అవంతా గూగుల్లో అవన్నీ బెడతారు ఇంగ ప్రసాదం కిందికైతే పొద్దునే టిఫిన్ గా అంటే ప్రసాదంగా పొంగల్ పెడతారు ఒక లెవేన్ అలా అయితే స్వీట్ పొంగల్ పెడతారు మళ్ళీ లెవెన్ థర్టీకిి ఫుడ్ బెడతారండి
ఆ
టేస్ట్ దేవుని ప్రసాదం గదా అండి చాలా బాగు ఉంటది ఎట్లున్నా బాగుంటది
అంటే మన మన ఇష్టంగా మనం ఎన్నిసార్లు ఎళ్ళిన ఇచ్చేస్తారా
ఆ వెళ్ళొచ్చండి పెట్టుకోవచ్చు వాళ్ళు వదే అదే వాళ్ళు ఇచ్చిన కప్ లోనే మళ్ళీ తీసుకొని వెళ్ళాలండి అదే కప్ ఓహో అట్లా ఎన్ని ఎక్కువసార్లు యెళ్తే ప్రసాదం కోసం బోయినామనుకుం
అలా ఏం ఉండదులేండి అంటే ప్రస్ దం మంచిగా ఇష్టం కదా అదృష్టం ఉండాలి గదా ఎంత
ఆ ఇంకా అక్కడ మనం పులిహోర అలాంటివి అయితే కొను కోవాలండి చిత్రానం పులిహోర పొద్దున్న పొద్దున్నే ఫ్రంచ్ ఫ్రైస్ అవన్నీ అమ్ముతారండి అక్కడ సమోసాలు చాలా రకాల స్నాక్స్ ఉంటాయండి అక్కడైతే మాత్రం అసలు కళ్ళంతా అట్రాక్ట్ దానిలో మీదికే పోతది మంచిగ ఫొటోస్ తీసుకోవచ్చు అంటే అండి అప్పుడప్పుడు విజిట్ చేయాలి గదండి టెంపుల్స్ అన్ని
ఓకే ఓకే ఎన్నిసార్లు యేళ్ళారు ఇప్పటికి
ఒక ఫోర్ టైమ్స్ యెళ్ళా అండి ఉమ్ కానీ దూరం అండి అది చాలా మాకి అందుకే ఎక్కువ కుదురలే లేకపోతే యెళ్తా అండి రెగ్యులర్ గా
ఓకే మీరు ఫ్రెండ్స్ తో యెళ్ళారా ఫ్యామిలీతో
ఆహా ఫ్రెండ్స్ తో అండి
ఓ ఓకే
ఉమ్ ఆ బాగుంటదండి చాలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బావుంటదండి
ఓకే అంటే క్లాసికల్ టెంపులా నార్మలా
క్లాసికల్ టెంపులే అండి ఏమంటే ఇక్కడ లోపల ఫొటోస్ తీయడానికి దేవుణ్ణి మాత్రం ఫోటోలు తీయకూడదు ఇంకంతా తీసుకోవచ్చండి
ఓకే అంటే దేవుడి దగ్గర ఇంతవరకు స్టే చేయడం
ఎంతసేపు అయినా ఉండొచ్చండి మనం కూర్చోవచ్చు దేవుడి దగ్గర అక్కడ కూర్చుని
అంటే ఇప్పుడు తిరుమల లో అయితే మనకి జస్ట్ క్యూ లో వెళ్ళాలి జస్ట్
ఆ చూసే అంటే ఇట్ దర్శనం కైతే ఇట్లా క్యూ లో ఒక నిమిషం అలా వెళ్ళేసి ఆడ కింద కూర్చొని చూడొచ్చండి కింద నుంచి కూర్చున్న కూడా మనకు దేవుడు కనిపిస్తాడు నిలబడుకొని ఒక వన్ టూ మినిట్స్ చూడాలి అంతే అక్కడే దేవుడు ముందరే హాల్ ఉంటదండి పెద్దగా అక్కడ కూర్చొని మన అవన్నీ చేయచ్చు పాడొచ్చు పాటలు అన్నీ అక్కడ ప్లే అవుతాంటాయి హరే రామ హరే రామ హరే కృష్ణ కృష్ణాట్లా
ఆ
ఆ అన్ని పాడొచ్చు చాలా బావుంటది ప్రశాంతంగా ఉంటదండి అసలు అదొ ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చున్నాం కూడ
కృష్ణుడి బుక్స్ అలా ఏమైనా జప్పం అలాంటివి ఏమైనా చేస్తారా
లేదండి అలా ఏం లేదు చెయ్యన్ నేను అక్కడ ఉంటయండి బుక్ బుక్స్ మీకు భగవద్గీత అలాంటివి గూడ ఉంటాయి
ఓకే ఒక ఓకే ఒక భగవద్గీత బుక్ ఎలా ఎంత కాస్ట్ ఉండొచ్చు మీక్
చూడలేదండి నేను కొనుక్కోలేదు కదా హండ్రెడ్ పైనే ఉండొచ్చు అని ఆ ఫీలింగ్ అండి అన్ని లాంగ్వేజ్ లిస్ట్ లో ఉంది తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ కన్నడ హ్మ్ మనకి అంటే చాలా మంది ఆ అక్కడ ఉన్నాయండి చాలా గుడిలో ప బ గర్భగుడి పక్కనే ఉన్నాయండి అవి బుక్ సని పెట్టి అమ్ముతున్నారు ఇంక దండలని పూసలవి అలా అంత ఉన్నాయండి కీ చైన్స్ గా హ్మ్ ఆ క్రిష్ణుడు కీ చైన్స్ హ్మ్
ఒకే
హ్మ్ కృష్ణుడి ఫోటోస్ కృష్ణుడి ఉయ్యాల్లో ఊగే ఫొటోస్ అట్ల రకరకాలు ఉన్నాయండి కృష్ణుడివి
మీరేమైనా తీసుకున్నారా
కిచైన్ తీసుకున్నామండి కానీ కృష్ణుడు కాదండి వేరేది తీసుకున్నాను
ఎందుకు అంటే అక్కడికి ఎళ్లారు కద దానికా దేవుడి
అంటే అది ఒకటి కీచైన్ ఉంటదండి అది కీచైన్ గంటలా ఉం టది ఎవరికైనా మనం గిఫ్ట్ చేస్తే మంచిదంట అండి అది వాళ్ళ బైక్ ఏసుకుంటే అందుకోసం అని అది వేరే వాళ్ళకి గిఫ్ట్ చాలనేసి నేను వాళ్ళ బైక్ ఏసుకుంటే సేఫ్టీ ఉంటదని నేను అది కొన్నానండి హ్మ్
నెక్స్ట్ టైమ్ నేను గుడా ఖచ్చితంగా విజిట్ చేయాలి అనుకుంటున్నాను బెంగళూరుకి కొచ్చా
ఆ ఖచ్చితంగా చేయండి చాలా బాగుంటందండి కప్ అయితే బస్సులు చాలా మారాలండి ఇక్కడ నుంచి మాయమ ఉండే దగ్గర నుంచి నాలుగైదు మారాలి అంతా మేము కష్టం అనేసి మేము క్యాబ్ లో ఎళ్ళామండి క్యాబ్ లో అయితే తొందరగా ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ కి ఎళ్ళిపోవచ్చు
ఆవున్
ఊ బట్ బస్సెస్ అయి తే ఫోర్ అయినా మారాలండి అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఆ ఫోర్ మారే లోపల సగం ఎనర్జీ అయిపోతది.
ఆహా సో నార్మల్ గా గార్డెన్ ఉంటదా నార్మల్గా ఇప్పుడు మన ఇండియన్ ఆవి గుడిలు ఉంటాయి కదా అలా ఉంటాయ ఎలా ఉం
గార్డెన్ ఏం లేదండి అక్కడ గార్డెన్ పక్కన ఉన్న అక్కడ కలవలేదు మనకేమి గార్డెన్ లేదు నార్మల్ గా టెంపుల్ స్ ఇట్లా రెండు గోపురాలు ఉంటాయండి టెంపుల్స్ మనకి ఇంకా ఇక్కడ కొంచెం టైమ్ స్పెండ్ ఫొటోస్ తీసుకోవడానికి గుడి అంత వచ్చేలాగ ఒక స్పాట్ ఉంటదండి. అక్కడా స్విమ్మింగ్ ఫూల్ లాగ అంటే అదేమంటరు కోనేరు లాగా అనుకోండి కనీస్ కోనేరు అంటే అన్ని చోట్ ట్ల వాటర్ వేరేగా ఉంటాయి కదా ఇక్కడ మాత్రం వాటర్ బ్లూ కలర్ లో ఉంటాయండి స్విమ్మింగ్ ఫూల్ ఉన్నట్టే ఉంటాది అక్కడ అప్పుడప్పుడు మనకి దేవున్ని కూడా బాగా ఏమంటరు ఉమ్ ఆ బోట్ ఫెస్టివల్ లాగ చేస్తారండి అ అక్కడ దేవున్ని ఆ ఇట్లా ఊరేగింపు లాగా మొత్తం దాంట్లో తిప్పుతారు అన్మా ట వాటర్ లో అలా నిన్న జరిగిందండి నేను రీల్స్ లో చూశాను మొత్తం పూలతో అంతా చేసి చాలా జనం వచ్చేసినారండి నిన్న అయితే అక్కడి ఈ బోట్ ఫెస్టివల్ చూడ్డానికి
చెడ సో
ఆ నిన్న ఆ నిన్న చ బాగా జరిగిందండి అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లాగా ఉందండి బాగుంటది దేవున్ని అక్కడ తిప్పుతారు అనమాట అప్పుడప్
ఓకే ఓకే అంటే నార్మల్గా అక్కడ ఉన్నది విగ్రహం మా
అక్కడ ఆ విగ్రహమే అండి లోపల గుళ్ళో విగ్రహం
ఆహా ప్చ్ ఇక్కడా ఇంక కొబ్బరి బోండా కొబ్బరి బోండా ఇవన్నీ తీసుకెళ్తాం కదా అవి
లేదండి కొబ్బరి లేదు కొట్టేకి లేదు అనుకుంటా అండి అక్కడ తెలీదు నాకు మేమైతే కొట్టలేదు
కెళ్తే
గుడికి వెళ్తే ఏం మేమైతే ఏమి తీసుకెళ్లలేదండి
నార్మల్ గా మీరు ఎవరిని చూల్లేదా అలా తీసుకెళ్ళింది వా
ఆ లేదు చూల్లేదండి మేబి తీసుకెళ్ళొచ్చు ఏమో తెలీదు నాకైతే అంతగా అంటే ఎక్కడ కొట్టేది కూడా నేను చూల్లేదండి అక్కడ అంటే టెంకాయలు అట్లా కొడుతుంటారు కదా నార్మల్ గా అక్కడైతే ఎక్కడా కొట్టలేదండి
ఓక్కే ఉమ్ అంటే చాలా ఆ కృష్ ష్ణుడు రాధాకృష్ణులు అంటే మంచి పీస్ఫుల్ కదా మీరైతే ఎంజాయ్ చేశారమ్మా
అవునండి చాలా ఇంకా అక్కడ మనకు అన్నీ సేఫ్ టీ అండి బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకెట్స్ కూడా ఉంటాయి ఇంకా ఫోన్లు ఫోన్లు అంటే తీసుకెళ్ళొచ్చులేండి మనతోని కాకపోతే గర్భగుడిలో ఒకటి మనం ఫొటోస్ తీయకూడదు అం
అచ్చా ఆ
కా ఏమంటారు చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంటాయి మనకు చెప్పులు పోతాయని కూడా భయం ఏం ఉండదు మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ లో మనం ఆ బ్యాగులు మనం ఎక్కడైతే పెట్టినామో అవి తీసుకోవచ్చు ఇంకా చెప్పులు కూడా కలెక్ట్ చేసుకని వచ్చేయచ్చండి ఇంకా బయటకు తర్వాత కమ్మలు అలాంతా మనకి ఇష్టమైనవన్నీ షాపింగ్ అంటాయిండి బాగా ఆ ఉంటాయండి బాగుంటాయి అవి కూడా
ఓకే ఈసారి నేను ఖచ్చితంగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను
సరే అండి మరి బాయ్ అండి
ఉ